హలో ఉమ్ చెప్పంజీ.
మా అమ్మకు ఫోన్ చేసినవ నువ్వు. ఉమ్ కట్ చేసి. నీ అమ్మా ఆర్తున్న.
అదే ఫంక్షన్ గురించి. పోయి తెలుసా మా అన్నళ్ళు అంటే వాళ్ళు ఇద్దరు ఏదో ఏడో మాట్లాడుకుంటా ఉంటే దొరికిపోతే. నేను చెప్తే వచ్చాడు అని చెప్పింది వాళ్ళ ముందరే ధైర్యంగా.
అలా ఉండాలి అమ్మాయిలు.
ఇంకోసారి ఎవళ్ళు ఉంటేయ్ ప్చ్. పో నువ్వు పోవే ఇక్కడ నుంచి మేము మాట్లాడుకుంటాము అంటే పోలే ఎమ్మి. యశ్వంత్ చెప్పితే నువ్వు పో బుజ్జి నేను మా చూసుకుంటారంటే అప్పుడు పోయింది పోయ్యేటప్పుడు కూడా. తిరిగి నేను మీరు చెప్తే పోలేదు యశ్వంత్ చెప్తే పోతున్నాను అని చెప్.
అంతమాత్రం రేర్ నేను పొద్దున్న అదే కనబడుతది. ఏమని అందుకే మొత్తాం రోషన్ కాంపిటీషన్ ఎక్కువరానియన్.
ఏంది.
అటా ఊర్లోకి పెరుగినన్నారు
కొట్టగా ఉంది కౌంశిక్
ఊమ్
దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా
ఎలాంటనవ్ నువ్వు కూడా
ఇంట్లోలేరులే చాలా బాగుంటది ఇంట్లోనే
ఉమ్ బావుందా
అక్ అక్కి కూడా అక్కకి కూడా ఉంటంది తెలుస పేరు చాలా బాగుంటది అది
ఉహ్మ్ మా కష్టంవుంటుంది అట్లా
ఉమ్ ఖచ్చితంగా
కోడు వాళ్ళ ఇంట్లో చెప్పినాడు ఆల్రెడీ
వాళ్ళ ఇంట్లో ఓకే
ఉమ్
నీకు తెలుసా యశ్వంత్ వాళ్ళమ్మతో కూడా మాట్లాడినాడు పూజ వాళ్ళమ్మతో మాట్లాడినాడు తెలుసా
ఎప్పుడు
మాట్లాడినాడు అంటే చెప్పుకున్నాడు నేనే ఏం మాట్లా ఊరికే తి అంటే పిచ్చిగా తిరిగి టై పాస్ నిజంగా పెళ్లి చేసుకుంటాను చదువుకున్నాను జాబ్ న థర్డ్ వాడ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడో తెలియదు
ఉమ్
చదువుకునే జాబ్ తెచ్చుకుని మంచిగా సెటిల్ అయిన చేసుకుంటాను అట్లా చె మాట్ ఏదో మాట్లాడినాడు
ఏమన్న కడపమా
ఏమో అదంతా నాది తెలిదు వాడు మళ్లాడింది తెలుసు వీళ్ళ అమ్మేమనింద అ తెలిదు నేను పూజి కోటరు పోయే వాళ్ళం తెలుసా మా వెనకలు తెలియవు నాకు అసలు తెలీయద తెలిదు అమ్ము మాతో అప్పుడు చెప్పాల వి వి
ర అమ్మ ఎ రశమా కూడా
ఎదుగుతలే ఉంచి
సేమ్ నీలాంట మ నలాగాండాల బుద్ద్దంత అన్నంత అమ్మనతార
ఓకే మంషీతు కతాల
నువోచినవ్ అనుకో రోజు నీ కాళ్ళు కడిగ నీళ్ళు నెత్తిన జల్లుకుంటది
చలిగవుంది
ఉమ్
ఉన్నా మంచి చి అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కాస్ట్ ప్రాబ్లమ్ అంటే గాని
ఎందు గొప్ప చెప్పదు మహా అంటే ఒకది ఒక కొతా మాత అవుతాయి కర ఏలు కలిసిన నెల తప్పవ ఇే అంటా ఆ అమ్మ నిలబడి నాకు కావాలి అనుకుంట ఇకో ఎరతునారే
నిజమే అదంతా అమ్మాయి చేతుల్లోనే ఉండేది
ఇప్పుడు నేను ఎ మా ఇంట్లో కూడా కొడతాను నామ్ కానీ కొంచెం ఎవరైనా ఒప్పుకుంటారు వాళ్ళకి తెలిసిమా ఇం కొంచెం పెళ్లి చేసినా వందలేదు కలుసా కానీ వాళ్ళకమ్మా అర్ం అవ్వాలా ఇ అట్లా ప్రేమించుకుంటున్నా మనం ఇప్పుడు ఏం చేసిన చస్తాడు రోడ్లే పని చేస్తారు
సురేష్ యామ గురించి తెలుసా నీకు. ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది సురేష్ యామ
హుహుహ్
మనం పెళ్ళికి పోయిన్లా. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలా, చాలా గొడవలు జరిగినాయి. యమ్మి పెళ్లి చూపులు కూడా తెచ్చినారు మూడు నాలుగు. చూపులు తెచ్చుంటే సూసైడ్ చేసుకుంది ఇంకా ట టా
అదే అది తల్లి తండ్రులకు అర్ధం అయిపోవాలె ఇల్లు మనం ఇంకా ఎంత చేశినా వీళ్ళు మా అవు అంటే ఇంకా లాస్టుకున్న అప్షన్ ఎంది ఇంకా అదే పెళ్ళె.
వాళ్ళకి ఉంటది కదా ప్రేమ మన ఇష్టం మనం హ్యాపీగా ఉండాలనే.
హ్ అది ఎట్లా ఎట్లా ఫన్నీయు మా నాయనమ్మను మా నాయనను నేను నాకు నాయనున్నాడని ఉంది.
అంతేలే
ఇంకా
ఏమన్నా చేయి ఏది రాసి పెడితే అదే జరుగుతది.
నా పనంతా అయి భయం కానీ ఇప్ప ఇంత మంచి అమ్మాయికి ఎవరత్తాడా ఏ నాకొడుకు వత్తాడా అని.
అబ్బా సాయి రామ్. ఏం లేదు వంశీ ఎవరు వచ్చినా కానీ ఇంకంతే ఈ జీవితానికి ఏంలేదు మనకు మనమే వాళ్ళకి అనుకుని అడ్జస్ట్ అయిపోలా. అంటే
నాకు అది కాదు ఆ మంచి అమ్మాయి బంగారము. ఏ వరత్తడో ఎమో వరు
ఏ వరచ్చినా ఏం కాదులే బతుకు తాంకదా. ద ది
ఉన్నంకనా. మంచి అమ్మాయి ఎట్లయినా మంచిస మంచిదే. నా అక్కా చ నచ్చింది ఒకటి ఎన్ని ఎదవ పనులు చేసినా నాతో పాటే ఉండింది. లైఫ్‌లో. అలాంటి అమ్మాయి ఇ ఉ ఎదవ పక్కన ఆ అలాంటి అమ్మాయి ఇన్ని ఇన్ని ఎదవ పనులు చేసినా నాతో పాటు ఉండి నా పక్కనే నిలబడింది. అలాంటి అమ్మాయి ఎక్కడో చోట తోటల్ నాకు అర్ధంకావటంలే మొత్తమా సైడ్ తీసు సైట్ ఎసుకున్నరు. నేను అమ్మాయికి మ్మాయి అంటే అమ్మాయి సైట్ ఎయలే నేను అమ్మాయికి సైట్ ఎస్తా కూర్చున్నా. చూస్తాది తరువాత చూడదు. చూస్తది తర్వాత చూడదు అమ్మాయికి కూడా ప్రేమ ఉంది అబ్బా కని నా మీద ప్రేమ కన్నా వాళ్ల నాన్నా మీద ప్ర ప్రేమ ఎక్కువ.
హ్ భయం, ప్రేమ
ఆ భయం ఆ భయం ప్రేమ తొక్కేస్తది వంశీ అది. ఆ మేత్ర ననుకుంటనా. అల్లా ప్యామిలిని కల్సా అల్లు ఎదైనా కొట్టుకున్నా కొట్టుకున్నా కొట్కున్నా కల్స్ పోతరు. ఐదేళ్ల్ కొట్కు మాఫ అదా
ఉ
హ్
అనుకుంటే ఇద్దరు గట్టిగా అనుకుంటే అవుతది వంశీ.
ఆ ఆ అమ్మాయి నా మొహం మీద చేప్పేసింది నాకు నువు వద్దు చాలా నీట్గా
అంటే వాళ్ళ డాడీ నో అని చెప్పడు క్యాస్ట్ ఒక్కటి పక్కన పెడితే నో అని చెప్పడం నువ్వేం తక్కువగా దు అండి. మీ ఫ్యామిలీకి ఏం తక్కువ కాదు. చెప్పాలంటే వాళ్ళకంటే మీరే ఎక్కువ.
ఉం
ను జేప్పు
అదే ఆ అమ్మ నేను అమ్మాయి ట్రై చే కుదర కుదు ఇస్త చేస్తా అని చెప్పారు
హు హమ్
ఉం మీ ఆయనతో మహా అంటే ఏమ్ అవుతవ్ చెడ్డ అవుతావ కానీ వాళ్ళకి అర్థపోతారు మంచి చద మంచిగా ఉండి వాళ్ళకి అర్థపోతతుారు ఫన్లే మనజ తలడ్ ట టవనేసి
ఎంత పక్కన పెడితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి మా ఊరికి కే కాలేజ్ లో తిరిగింది
సిక్స్ సా మినిట్స్ చూసుకుంటున్నాను టైమ్
హమ్ కాలేజ్ లో తిరిగే ఫ్రెండ్స్ మాకే దూరం అయిపోతే వేరే ఫ్రెండ్ తో మాట్లా వేరే ఫ్రెండ్స్ కొత్త వచ్చినప్పుడు వాళ్ళతో ఇలా ఉండేవాళ్ళం కదా అని మనకు పాతటి గుర్తుకొస్తా ఉంటాయి
ఉం
ఇంకా మీకు ఎంత ఉంటాది
పద్ధతి అఖిల నే ఒక్క మాంత్రం చూసండి ఒకప్పుడు ముగ్గురంసి కాన్ప క ఆం చూషస్త మాత్రం ఫిలి చెప్తున్నా ఒకప్పుడు శాంగా హ్యాపీగాం లే
ఉం
మరి ఇప్పటిక ఒక ఒ ఒకొసనిస్తుినవుసా ఇ సడంగాగా మానస ప్రిీచీ మా ఎతే పోను
అంటే లాస్ట్ కదా మెమోరీ అయిపోతది అది
ఆ ఆ అంటే ఏ ఫీలింగ్ గడిచితో లేకుండా వీ డు ఎమో ఒక హ్యాపీ ఎండింగ్ మాది ఇగ
ఆ
ఆ
ఇంకా ఏమో పవను ఎప్పుడు వస్తానో మా మైండ్ లో అకిలా లేదు వేస్య లేదు మానస లేదు నా మైండ్ అంతా ఇన్ఫిల్ పైన ఉన్నది మున్నాడిపోతదం మున్నాడి ఏం రసగిట్టల బందాక
అంతేలే
ఒకవేళ అజ్లగా నక్కకపోచ్చ బట్టను రావ కమ్ దేవుడి పైన ఒట్టు అబద్దం చెప్పాలా అంటే నేను ఇంకా ఎవరి మొత్తం నెచుకోలేను ఆ సరేలే ఇంక అన్న అనుకోని నే ఒక్క దాన్నే రా అనుకోని కానీ రోజునే రాాలంటే ఇంకా బాధపడతారు కదా గమ్మనపోడ కఖష్టంగా ఉంటారు నా ఎందుతువుల నుంచి ఉంటాారు
నాకు నమ్మకం వుంది బండి వచ్చినపుడు ఎక్కి మళ్ళీ నీతో మాట్లాడత దని
ఉం ఒక లక్షలా మాట్లాడుత ఇది కూడా అనుకున్న ఒక లక్షలా ఒప్పుంటే నెన్ను ఆ ఆయితను గంటే తీసుకొ మతాను
ఉం
బో
కట్ చేసి మళ్లీ చెయ్
తె ఏ తొమిది నిమిషం అయింది అట్లనే ఉండు ఒక నిమిషం ఆవుండే పది నిమిషాల తర్వాత చెప్తా చది స్కూటీ ఇప్పుడు మా అమ్మ స్కూటీ దేవద్దంటారు స్కూటీయానా ఉ అడుగుక్లే పిల్ల ఈ స్కూటీ తీసుకున్నాంక అ అట్లా తీసుకుందాంస్
ఉ సర్లే బండి రాని లే
నామండి మొన్న ఇంటిక చదువు ఉంటాయి
అదే కానీ ఆ తర్వాత మాట్లాడితే బాగుంటది
ఉఉ
ఈ పిల్ల జూనియరు
ఉ
కట్ చేసి మళ్లీ చెయ్ ఎంతయింది టైము